హలో హలో
హలో
హలో ఆ ఇప్పుడు మనం మన దినచర్య గురించి మాట్లాడుకుందాం అండి ఆ ఇప్పుడు మనం ఒక సాధారణంగా మన దినచర్య ఎలా ఉంటే మంచిగా ఉంటుంది ఇలా ఉంటే మనకి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి ఇలా ఈ అంశం మీద చర్చించుకున్నట్లయితే ఏ మనం మన దినచర్య అన్నది మనం మన మొత్తం మనం ఇద్దరు లేచిన ఒక అర్ ఒక అరగంట సమయంలో మనం మొత్తం రోజుకు సంబంధించిన ప్రశాంతతని పొంది పొందచ్చన్నది నాకున్న ఒక చిన్న అభిప్రాయం ఎందుకంటే ఆ ఒక్క అరగంట సమయంలో మనం ఒక మ ఒక గ్లాస్ మంచినీరు తీసుకోవడం కానీ ఒక ఒక అరగంట యోగ లేదంటే ఒక ప్రశాంతమైన నడక ప్రకృతితో పాటు అలా తీసుకున్నప్పుడు మన యొక్క మెదడు అనేది కొంచెం ప్రశాంతతకు అలవాటు అయ్యి మనం రోజంతా మంచిగా ప్రశాంతంగా ఉండగలం అన్నది ఒక చిన్న అభిప్రాయం నాది
అవునవును నిజమే నిజమే మీరు చెబుతున్నది నిజమే ఇంకా పొద్దున లేసి మీరు చెప్పినట్టుగా మంచినీళ్లు త్రాగి ఇంకా అలా ఆ శరీరం ఉనుకు శరీరం ఉనుకు చాలా ఉపయోగపడేటువంటి కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల కూడా మనిషికి వారు రోజు మొత్తంలో చాలా హుషారుగా ఉంటార అన్నది కూడా నా అభిప్రాయం ఎందుకంటే పొద్దున వారు ఎంత హుషారుగా ఉంటారో ఆ రోజు మొత్తం కూడా అది వ టది పొద్దున్న లేసి అలా ఆ వారు ఇప్పుడు ఈ రోజు ఏమేం చేయాల అనుకుంటున్నారో ఇ ఇంకా వారు ఆ విషయములను ఒక పేజీ లో అయినా ఒక దేంట్లో అయినా రాసు కానీ లేకపోతే రాసుకోవడం కాకుండా బాగా కొని ఈ రోజు ఇలా అలా చే చేయబోతున్నాను ఇవివి ఈ రోజు వి పూర్తి చేయాలి అని రాసు కుంటే కూడా ఇంకా వారి యొక్క దినచర్య అన్నది ఇంకా మెరుగుపడుతుంది అని కూడా నా అభిప్రాయం
అ అవును ఏదైతే ఏదైతే చెప్పారో ఈ దిన దిన చర్యను మనం రాసుకోవడం అన్నది ఇది ఒక మంచి ఆలోచన ఎందుకంటే మనం ఎన్ని ఆలోచించినా కూడా మనం ఎప్పుడైతే రాస్తామో ఆ అంశం మనం ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోగలము ఇంకా ప్ర ప్రతిసారి మనం మెదడు అన్నది మనం రాసిన వాటిని ఎక్కువ ఎక్కువ గు జ్ఞ జ్ఞాపకం ఉంచు కోడానికి కారణం అవుతుందని నేను కూడా విన్నా సో ఆ ఆ వైపు నుంచి చూసుకుంటే మనం మన దినచర్యలో మనం ముఖ్యంగా చేయవలసిన పనులన్నిటి ఒక జాబితా లాగా రా సుకుని వాటి ప్రకారం మన పనులను మనం చేసుకుంటూ వెళ్తే మనం మన ముఖ్యమైన పనులని అంటే అతి కొంచెం మంచిగా తొందరగా చేసుకొని ఇంకేదైనా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నవి వాటికి తర్వాత చేసుకొని అలా మన పనులను మనం చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ చేసు కుంటూ పోతే మనం మనం మొత్తం రోజుని ఒక మంచిగా అంటే ఎంతో మంచిగా వాడుకొని సమయాన్ని బాగా వాడుకుని మన పనులు మనం చేసుకోవచ్చు అన్నది నాకు అనిపిస్తుంది ఉంటుంది
నిజమే నిజమే చెప్పాలనుకున్ ఇంకా చూస్తే మనము మన దినచర్యలోనే ఇంక దినచర్య అనగానే రోజు చేసే పనులు అంటే ప్రతి రోజు మ మనము ఇలా చేస్తూ ఉన్న కొద్దికి మనకు ఇది రోజు చేయడానికి అలవాటైపోతుంది ఇంకా చెప్పాలంటే రోజు మనము మనకంటూ కొన్ని కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటే ఇంకా మన ఆరోగ్యం అన్నది చాలా ప్పగా ఉంటుంది ఇంకా చూసుకుంటే మనము రోజుకి మనం తినే ఆహారంలో ఓ ఏ పూటైనా ఒక పూట ఒక పలము తిన్న ఒండ్లను తినడం వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి మనము ఇలా చూసుకుంటూ ఒక్కో రోజు ఇలా తినడం కోసం అనే తినడం కోసము అన్ని కాస్త సమయాన్ని సేకరించి ఈ రోజు ఇలా తినాలి అంటే ఎట్టకేళకి మనం బ్రతకడం అన్నది ఇంకా తిండం కోసమే కాబట్టి ఇలా మనం మనం తినే తిండిని కూడా ఒక కట్టుబాటుగా ఒక నియం నియమంగా దానికి కూడా కాస్త సమయం ఇచ్చి ఇలా ఇలా తింటే మంచిది అని చూసుకోవడం కూడా ఒక ఇది అని నా అభిప్రాయం
జీరో వన్ అవునవును ఏదైతే మనం ఈ ఆహారం గురించి మాట్లాడుకుం ఆహారం గురించి మాట్లాడుకుంటాము ఆహారం అన్నది కూడా ఒక మంచి మన రోజుని అది కూడా మనకొచ్చిచ అందుకంటే నిర్వచిస్తుంది మనం తినే ఆహారం అనేది మన ఆరోగ్యంగా ఉండడానికి కావచ్చు మనం స అంటే మనం మ మెదడు మంచిగా పని చేయడానికి మన మనం రోజు మొత్తం ఎంతో ఉల్లాసంగా ఉండడానికి చానా కారణం అవుతుంది మనం తీసుకునే ఆహారం అన్నది శారీ ఎంతో ఎంతగా ఉపయోగపడుతుంది మనం ఆ ఆహారం వల్ల ఎంత ఆరోగ్యాన్ని పొందుతాము ఈ ఇటువంటి అంశాలు కూడా మనం మన జీవితంలో తో ఆలోచించవలసినదే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం మన పనులను వేగంగా ఎంతో నై మంచిగా చేసుకోగలం కష్టం మీద లేకుంటే మనం చరిగా చేసుకోలేకపోవడము మనం సక్రమంలో వాళ్ళని సకాలంలో పూర్తి చేయలేకపోవడము లేకుంటే మనకే ఆ క్షీణిచ్చిపోవడము ఇలాంటి చానా అంశాల్ని చూడాల్సి వస్తది అందుకు మన ఆహారం అన్నది కూడా మన మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇంగ మనం చూసుకుంటే మీరన్నటి ఫలాలు తినడము ఆరోగ్యంగా ఉన్న ఇంక కొన్ని ఉంటాయి వాటి వల్ల మనకు మనకేం అంత అనిపీకపొయినా కానీ అవి నిదానంగా వాటి ప్రభావాన్ని చూపడానికి అలాంటి పదార్థాలు తిని మంచిగా చూసుకుంటే మనం మన పనులలో కావచ్చు మన జీవితంలో కూడా మనం సంతోషంగా ఉండచ్చు అన్నది కూడా నా అంశం.
అవును ఇంకా మన దినచర్యలో మనకు ఇష్టమైన పనులు చేయడానికి ఇంకా ఆసక్తికర చూపిస్తే మన మనసు కూడా సంతోషపడడం వల్ల ఇంకా మనకు ఆ మన మనం అన్నది మనల్ని మనం తెలుసుకొని మనం సంతోషంగా ఉండడం వల్ల ఇంకా మన రోజు అన్నది చాలా హాయిగా గడుస్తదన్నది కూడా నా అభిప్రాయం ఆ సమయం అన్నది మనం ఇష్టమైన దాని కోసం కేటాయించడం వల్ల మనకి పోయేదేం ఉండదు కాబట్టి దాని కోసం కూడా మనము మన దినచర్యలో ఒక సమయాన్ని దానికోసం గూడా కేటాయించి మన వాళ్ళ కోసం అయినా లేకపోతే నిన్ను నువ్వు తృప్తి పరుచుకునేలా ఏ విషయం అయితే నీకు ఇస్తదో దాని మీద కూడా నువ్వు సమయం కేటాయించడం వల్ల నీ నీ దినచర్యనే కాకుండా నీ జీవితంలో కూడా చాలా అది నిన్ను ముందుకు తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడతది అంతేకాకుండా ఇంకా చాలా విషయాల్లో సమయాన్ని వృధా చేయడం కన్నా కూడా ఆ సమయంన్ని మనము ఎలా దాన్ని వాడుకుంటే ఇంకా మన దినచర్య గావచ్చు మన జీవితం కావచ్చు ఇంకా ఎన్నోన్నో విషయాలని మనము నువ్వు చాలా చక్కగా సరిద్దిద్దుకునే అవకాశం కూడా ఉంటది అని నా అభిప్రాయం
అవునవును ఏదైతే అంశం చెప్పారో మన అనుకున్న వాళ్ళతో ఉన్నప్పుడు మనకు మంచి అ మంచి అనుభ అనుభవం కావచ్చు మంచి ఒక సంతోషం అన్నది అని అనిపిస్తుంది ఇది కూడా ఒక మంచి అంశం ఎందుకంటే మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉం టాడు ఆ సమయంలో తన ఆరోగ్యం అనేది కూడా కొంచెం ఉల్లాసంగా మారుతుంది ఎక్కువ తన ఆయుష్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉందని మనం మన శాస్త్రవేత్తలు కావచ్చ డాక్టర్లు కావచ్చు చెప్తున్నారు అలానే అంటే మనకు నచ్చిన వాళ్ళతో కావచ్చు మనకు మనకు విలువ ఇచ్చే మనుషులతో ఉన్నప్పుడు వారి తో ఎలాగైనా కొంత సమయం గడిపినప్పుడు మనకు వచ్చే కొన్ని హార్మోన్ల వల్ల కావ చ్చెు కొన్ని సంతోషమైనవి ఆ వాళ్ళ మాటలు ఇలాంటివి వినడం వల్ల కూడా మనకు మన మెదడు రిలా అంటే శాంతపరిచి మనం మంచి ఆలోచనల వైపు కావచ్చు లేకుంటే మనకంటూ కొన్ని ఆశలు ఆశలు ఇలాంటి వైపు మెగ్గు చూపడానికి కారణం అవుతాయి ఆ చిన్న చిన్న మాటలు కావచ్చు లేకుంటే ఇంకా కొన్ని సందర్భాలు అయితే వాళ్ళని చూడము ఇంకా ఇలాంటి కొన్ని అంశాల వల్ల కూడా మనం మంచి కొన్ని సంగతులు తెలుస్తూ ఉంటాయి ఇంకా ఆహారం వైపు కూడా చూసుకుంటే మనం మన చర్యలు అంటే ఖచ్చితమైన కోడం అన్నది ఎంతో అంటే మంచి ఆరోగ్యం ఎలాంటి ఎట్లంటే ఎల్ ఎట్లాంటే అట్లా ఉంటారా
అలాంటి సందర్భాలలో శరీరం అన్నది అలవాటు పడకపోవడం అనారోగ్యం తొందరగా రావడానికి కారణం మవుతుంది అందుకు నా నా అభిప్రాయం ఏమంటే మనం ఒక సమయాన్ని దానికోసమే ఆ సమయంలో మాత్రమే కొన్ని ఆహారం దీసుకోవడం కానీ లేంటే కొన్ని ఏదైనా పనులకు త అంటే వ్యాయామాలు చేయడం ఇలాంటి కొన్ని సమయాలను మనం దానిలో కూడా కోసమే కొంచెం సమయం కేటాయించి చేసుకోవడం వల్ల ఒక మంచి ప్రణాళికతో చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందన్నది నా
నిజమే మీరు ఏదైతే అంశం చెప్పారో మనకి ఇష్టమైన వాళ్ళని చూడడము ఇలా ఆహారానికి అన్నది కట్టుబాట్లు కాస్త పెట్టుకోవడము ఇలా ఇవి ఇవి దీనితో పాటు నిద్ర కూడా మనషికి చాలా అవసరం ఇంకా కంటూ ఒక సమయాన్ని కేటాయించి నిద్రకో నిద్ర అనడానికి ఇంకా వారికున్న సమయంలో కూడా చా సమయాన్ని కేటాయించడం వల్ల నిద్రపోవడం వల్ల ఇంకా వారిలో ఒక మనిషి లో ఉన్న అంటే వారి లోపల ఒక చక్రం లాంటి తిరుగుతూ ఉంటదనమాట్ దినచర్య చక్రం వారికి జీర్ణం కావడానికైనా ఇంకా దేన్ దేనికైనా కూడా గుండె గుండెకు వీటన్నిటి కూడా విశ్రాంతి కలిగేది ఏమైనా ఉంది అంటే అని నిద్రనే ఎందుకంటే ఆ నిద్ర సమయంలో మా మనిషి అన్నవారు ఆ చాలా ప్రశాంతంగా ఉంటాడు తనకి ఎలాంటి ఆలోచన గట్టి ఆ నిద్రకి కూడా చాలా సమయాన్ని కేటాయించాలి ఆ నిద్ర సరిగా దినచర్య కూడా చాలా చక్కగా సాగుతది తిండితో పాటు నిద్ర కూడా చాలా ముఖ్య న్నది అభిప్రాయం
అవునవును నిద్ర అంశం ఏదై ఉందో ఒక ఒక వ్యక్తి పక్కా ఎనిమిది గంటలు నిద్ర పోవడం అన్నది మనం చూస్తున్నాం శాత్ర శాస్త్రవేత్తల నుంచి గుడ వచ్చిన అంశం ఇది మనిషి అన్నది సగటుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయినప్పుడు మాత్రమే తన శరీరం అన్నది మరి తిరిగి మొత్తం శక్తిని తీసుకొని ఉల్లాసంగా తర్వాత మరుసటి రోజుని ఆరంభించడానికి కారణమవు తుందనేది నేను కూడా విన్నాను ఎప్పుడైతే మనం నిద్ర అన్నది తక్కువ పోతాము అప్పుడు మనం మన ఏకాగ్రతను కావచ్చు లేదంటే మన మన శరీరాన్ని మనం తర్వాతి రోజుకు అలసటగా తీసుకు వెళ్ళినప్పుడు మన రోజు వారి పనులు కావచ్చు లేకుంటే మనమేదన్ చేయాలనుకున్నప్పుడు అంత ఉత్సాహం రాదు అంత ఏకాగ్రత లేదు ఇలాంటి కారణ వల్ల మనక్ మన అంటే ఒక తెరి సంతృప్తి కాదు ఒకలు అన్న ఒక భావన మెదులుతూ ఉంటుంది మనసులో అందువల్ల మనం ఆ పనిని తగినట్టుగా చేయలేకపోవడము మంచి ఫలితాలు రాకపోవడము ఇలాంటి కారణాలు జరుగుతూ అన్నది నాకనిపిస్తున్న అంశం
నిజమే నిజమే మీరు చెప్తున్నది కూడా నిజమే ఎందుకంటే మీ ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి యొక్క దినచర్య అనేది మొదలవుతది పూర్తవుతది వీటన్నిటితో పాటు కూడా ఇవి ఇవన్నీ జరగాలన్ మనిషి ఇవన్నీ చెయ్యాలి చెయ్యాలంటే తను అనుకోవాలి ఇప్పుడు చూసుకుంటే ప్రతి గొప్ప గొప్ప వాళ్ళందరు కూడా ఒక దినచర్య పాటిస్తూ ఉంటారు వాళ్ళందరూ విజయం సాధిస్తారు ఎలాంటి దినచర్య లేకుండా తినడము పడుకోవడము వాళ్ళకిష్టమైనది చేయడం వల్ల విజయం అన్నది వస్తుందా రాదా అని మనం చెప్పలేము కాబట్టి ఒక చక్కటి దినచర్యతో ఆ వారనుకున్నది ఏమనుకుంట్నారో అది చెయ్యడానికి దినచర్య అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నది నా అభిప్రాయం
అవునవును ఇది కూడా ఒక మంచి అంశమే ఎందుకంటే దినచర్యతో పాటు మనం చేయవలసిన పనులకు కూడా ముఖ్య అంటే వాళ్ళక్ ముఖ్యపాత్ర ఇవ్వడం కూడా ఒక మంచి అంశం అందుకు నేను కూడా మీ అభిప్రాయాన్ని అంగీ కరిస్తున్నాను.
ఇంకా దీని గురించి ఇంకా ఏమి లేదనుకుంటున్నాను ఉమ్ సరే. ఆహ్.
సరే.